ఏం లేదండి నువ్వు ఏం చేతనవ్
తా ఫ్రెండ్ తోటి
ఆహ తిన్నవా?
తిన్న పండకున్న లేతన తింటన పంటన
ఉహ్ ఉమ్ ఏం కూర్
ఆ ఉంటది అట్ అట్
ఆహ మ
హ్మ్ హు తిన్నావా మరి
తిన్న
మంచిగున్నావా
ఆ
మంచి ఉన్నదా
ఆ సోమ నిన్న కు
మిల్‌మేకర్లు మీ కాలేజ్ లో పెడతారా?
ఆ
ఉహ్ ఉమ్ మంచిగా ఉంటదా మరి కరి?
ఆ మంచినే ఉంటది
ఉహ్ ఉమ్ మీ ఊర్లో ఆవాల్లో ఉన్నారటగా మీ ఫ్రెండు
ఎవరు
ఏమో ఒక ఆమె ఉన్నదట ఆమెకు పెళ్లి చూపులో మా ఊరు అబ్బాయి కావాలని ఫోన్ అప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది ఎవర్లన ఉన్నారా అనుకుంటే ఈ విషయం నాకు నేను ఏమో ఎవరు లేరు అని చెప్పిన
ఏం ఉన్నాది ఎవరా నాకు తెలవది
హ్మ్ హు ఆమే పెళ్ళి అయిందటగా మొన్ననే
ఆహా ఏమో మరి కావచ్చు అయితే
అన్నది మొన్ననే అయింది పెళ్లి అని అన్నది
ఆహా కావచ్చు అయితే
అబ్బాయి సాఫ్ట్వేర్ అట
ఆహా
ఈ అమ్మాయి ఇంటి కాడు ఉంటదు అని అన్నది మీ ఇంటి పక్కనే పక్కనే కదా నీకు తెలవదా
తెల్వదు నాకు
హ్మ్ హు మీ ఇంటికాడ కోతులు వత్తాన్నాయా
ఇంకా
మా ఇంటికాడ కూడా వత్తానయ్ ఇంటికాడ వత్తానయ్ పొలం కాడ కూడా వత్తానయ్ మాకి ఏం ఎసిరు ఈసారి మొక్క జొన్న ఎసిరా
ఆ
హ్మ్ సిడా లేదా నార్మల్
సిడే మీ కాడా
మకాడ కూడా సిడే చె కరువు పని పోతలే మీ అమ్మ వాళ్ళు
పొతాల్లు
హ్మ్ హు హాలిడేస్ ఇత్తరట్నా మరి మీకు
ఇక్కర్ర
ఇయ్యాల్ల అయిపేనయా యంగ్ ఎగ్జామ్స్ ఇంటర్ వాళ్ళకి
ఆ ఇప్పుడే మేం పోయి పో పోవాచ్చ ఇంటికి
రేపటి నుంచే కదా టెన్త్ వాళ్ళకి స్టార్ట్
ఆ ఇప్పనుంచి
హ్మ్మ్ రేపు స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు అయిపోతయో
సిక్స్టీన్ కి అయిపోతాయి
ఆహా అప్పటిదాకా వామ్మో గంత గ్యాబ్ వచ్చిదెంది
ఆ అలాగె టూ డేస్ ఇప్పుడు త్రీ డేస్ కు కేసు
అవునట డే బై డే ఎగ్జామ్స్ అట కదా
ఆ లేేదు డె బై డె బెయాలా త్రీ డేస్ కి ఒకసారి
అవునా మనప్పుడయితే డైలీ పెటేదే ఎగ్జామ్ ఇప్పుడు వాళ్ళకు లక్ కాల్సి వచ్చింది మళ్ళ మనప్పుడే అది ఏంది ఎన్విరోల్మెంట్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయింది
అ
మనప్పుడె మళ్ళా ఇంకా సెలబస్ కూడా చేంజ్ అయింది
మనప్పుడే ఇంకా ప్రాక్టికల్స్ ఇంగ్లీష్ ప్రాక్టికల్
అది కూడా స్టార్ట్ అయింది
ఆ
మళ్ళా ప్రాక్టికల్ జరుగుతాయి అంటే మళ్ళీ సీ సీ కెమెరాస్ అవి కూడా స్టార్ట్ అయింది
అ అవును
అన్ని మనప్పుడె స్టార్ట్ అయితన్నై దరిద్రం
ఆ ఇంటర్ డిగ్రీ ప్లస్ మ్యూజిక్ మీకు సెలబస్ చేంజ్ అయింది హ్మ్మ్
ఎందే వస్తాం మళ్ళ మనం సెవెంత్ ల ఉన్నప్పుడె కరోనా అచ్చింది
ఆ
హ్మ్మ్
ఎగ్జామ్స్ కి అత్తవ
మా ఫ్రెండ్స్ వండుకున్నారు ట్యూషన్ కి ఏం చెప్పాలి ని ఫ్రెండ్స్ ఏం చేస్తా అన్నారు
ఏం ఉన్నది ఏం లేదు
పారు పాడుతలేదా
ఆ తెల్వది
నిన్న మొన్న ఆడిల్లు కదా వాళ్ళు అడుతలేరు మరి ఎందుకో
పండుకున్నారు ఉన్నరు ఇగ అందరు సైలెంట్ గా ఉంటారు
హ్మ్మ్ మీ రూమ్ లో అందరికున్నదా ఫోన్
ఆ
హ్మ్మ్ మంచోల్లే
ఆ అవును మీ
జియా ఫోర్జియా
ఫైవ్ జీ
అవునా మ్మ్ ఒక్కరు వేసుకొని అందరికి ఆన్ చేత్తరా హాస్పాట్ లేదా ఎవరిది వాళ్ళదేనా,
ఎవరిది వాళ్ళది
ఆహ ఎవర్దన్నా ఐపోతే హాస్పాట్ ఆన్ జేత్తవా
ఆ ఆన్ జేత్తం
హ్మ్మ్ మీ మమ్మీది కూడా ఫైవ్ జి ఫోన్ ఏనా
అదేదో
ఫోర్జీయా
ఆహా మాతో చిన్నోట ఉంటున్నా అదే ఐనాతో
సామ్సంగా రియల్మీ ఆ
ఏ మా డాడీ నేను
ఆహా మీది కూడా వివోనే గా
ఆ ఏ మా దగ్గర ఇద్దరే ఉన్నారు
అవునా ఏ ముగ్గురికి టచ్ ఫోన్లేనా
లేదు మా మమ్మీది డబ్బా
ఆహా మరి మీ చెల్లె వీడియో కాల్ చేత్తది గా నీకు
మా చల్ల మా డాడీ ఫోన్ తో చేత్తది
ఆహా మీ డాడీ చేతండ నీకు ఫోను ఏయ్ అంటాన
అంటాఏనవా తేను అంటా
ఉహు
మ్మ్
తింటానవా మారే
ఆ
మ్మ్ హ్మ్ క్యాంటీన్ ఉందా లేదా
కేసరుందా
ఆ మ కడి ఇంత ముందుండే ఈ మధ్యలో తీసేషిల్లు
ఆయేముటి
వీళ్ ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటాల్లని హెల్త్ ఇష్యూస్ వత్తాయ్నని తీశేషిల్లు. మీకు మ్మ్ హ ఇంకా చెప్పాలి నువ్వే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఏమన్నా షాపింగ్ చేసినావా మరి చేయలే ఎందుకో మ్మ్ హ్మ్ ఎవరు పెళ్ళిల్లేవా ఈ మధ్యలో ఆ లేంగా
ఇంక
ఇంకా చెప్పాలి నువ్వే ఇంకేం చేత్తా ల్లు మీ ఫ్యాకల్టీ వాళ్ళు వోయిల్లా ఎన్ని యేంత వరకు వాళ్ళకు లాస్ట్ ఆ ఫోర్ వరకా ఫైవ్ వరకా ఆ
ఓ
పోర్వరకా మ్మ్ హుం మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ మీ కాలేజ్ నైన్ థర్టీయా మ్మ్ హ్మ్ నీ వాయిస్ స్టక్ అయితాంది కొంచెం గట్టిగా మాట్లాడు కూసున్నావా పండుకున్నావా మరి వాయిస్ స్టక్ అయితాంది ఎందుకు ఆ
ప్రాబ్లము
సిగ్నల్ ప్రాబ్లమా వున్నా కొంచెం సిగ్నల్ ఉన్నకాడిగివో మంచిగా ఇనిపిత్తది మ్ ఇంకా చెప్పాలె మీ ఊర్లో చెరువు ఉన్నదా మ్మ్ హ్ పోయినావా ఎప్పుడన్నా చూసినావా
చూస్తా
పెద్దదా చిన్నదా మంచిగ ఉంటదా
మంచిగనే ఉంటది
బతుకమ్మ మీరు చెరువు దగ్గరనే ఆడుతారు కదా
ఆ
రోడ్డు మిన్నే కదా మీది
కాదు లోపటికి
లోౌపలికే ఉంటదా
మీరెక్కడ ఆడుతారు
మేము కూడా మేము కుంట దగ్గర ఆడతాం అంటే మాది పెద్దగుంటది చెరువు ఇగ అందుకే కుంటలేతరని అని చెరువు దగ్గరికి ఎప్పుడు పోము జస్ట్ చాపలు పట్టనికే పోతారు ఆడికి